హలో
పిక్కు లేదా మరి దాని ఫోన్ది
ఆ తిట్లేదా
ఆ ఇటు వడతలేదులే బయట పడుతాన్నయ్ డైరెక్ట్ ఆ ఆ బయట పడ్తాన్నాయ్
వాటర్ పడుతున్నారా ఎవరు పడుతున్నరు
మమ్మీ
నువ్వేక్కడున్నవ్ మరి
నేను బయటున్న
పెద్దమ్మ పైనుందా
గోడల్లేేసినయి అంతే స్లాబ్ పడలే స్లాబ్ పడాలంటే త్రీ లాక్స్ కావాలట
అవునా పెద్దగా లేరారా
గార్డెన్ లో చిన్నోడు చెర్లకి పోయిల్లిద్దరూ
చాపలు పట్టనీకా
మోటర్ల కాడికనీ పోయిళ్ళు చాపలకు రేపోతారట
అవునా చెప్పు
రేపు బట్కత్తరట
అంతే అబ్బా అమ్మ వస్తె నేను వస్తా అరే బట్ రేపు బట్కోనోస్తే డిస్చార్జ్ అయినంక నేను వస్తా చప్ ఆ మొన్న అయితే టూ డేస్ అన్నారు రా
ఆ
ఇగ
రేపు ఫోన్ చేత్తా
దాని కోసం టీవీ ఉ ఎప్పుడు కాలేదు రా కానీ ఉంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువయితయంట ఉంటే
ఆ ఆ అక్కడ హాస్పిటల్ ఉంటే అయితయి నాని అంతేలే
అదే ఇన్ఫెక్షన్స్ ఎక్కువైతయి అని వీక్లీ వన్స్ రండి అని అంటున్నారు
ఆ వీక్లీ వన్సా
ఆ వీక్లీ లేదు తీయాలా ఓకే వీక్లీ వన్స్ అయినా లేకపోతే మంత్లీ వన్స్ అయినా రమ్మంటున్నారు
వీక్లీ వన్స్ పోవుడె బెటరు
అదే మంత్లీ వన్స్ అయితే ఎప్పుడేరోగమొస్తదో తెలీదు వీక్లీ వన్స్ అన్న టూ వీక్స్కి ఒకసారి ఏళ్ళినా కూడా ఈజిగా తెలుస్తది
ఆ
అప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తరు అప్పుడే తెలుస్తది
ఇప్పుడు ఆడుంటే తక్కువయితలేదు నీకు పంపుతాంట
తొందరగా తక్కువ కావాలి తొందర తప్ప అది మంచిగుండాలి ఇవ్వాళ
రేపు
అవును మావోళ్ళు ఆఫీస్ వాళ్లందరూ ఇవాళ రెడీ అయ్యోచిళ్ళు
ఇయల్లానుకోనా
ఆ ఇవ్వాల అంటే క్యాలెండర్ ఇవ్వాలనే ఉన్నది
కాలెండర్ ఇయాలనున్నదా ఆ ఆ రేపే అన్నారు
క్యాలెండర్ల ఇయాలనుంది నువ్వు ఫోన్లో కొట్టిన కూడా టో ట్వంటీ సిక్స్ మీద క్లిక్ చేస్తే హ్యాపీ నవమీ అని
ఆహా ట్వంటీ సెవెన్ గొటకపోయిలు ఓసారి
ఏ ఇప్పుడు నేను ట్వంటీ సెవెను ఓపెన్ జెతే స్పీకర్ ఆన్ ఐతలేదు ఇక్కడ నువ్ బడ్స్ పెట్టుకున్నావా
ఆ స్పీకర్ ఆన్ గాదు బర్డ్స్ వెట్టుకో
ఊమ్ నేను ఇయర్ ఫోన్స్ వేట్కుంటే ఇయర్ ఫోన్స్ ఉంటే అందుకే లేదు నేను ఇయర్ ఫోన్స్ వాడుతున్నా వన్ బడ్స్ వాడుతున్నడు పెద్ద తమ్ముడు
ఊహ్మ్ రామ్నవమి వున్నది ఇయాలా
ఈయలే ఉన్నది హలో ఆ
ఇదే లాస్ట్ కాల్ ఆ మనది ఇంకొక కాల్ కాల్ ఎవరితోటి మాట్లాడతవ్ పెద్దతొ పెద్ద తమ్ముతోని మాట్లాడతావ ఇంకో కాల్ మా డితే నీ టాస్క్ మొత్తం అయిపోతద ఆ ఎన్ని ఎన్ని డేసుల వడతది మక్స్ మనీ
టూ డేస్ త్రీ డేస్
అవునా
ఆ
ఇట్లనో నీ కాలేజ్ థైమ్ తర్వాత చెప్పు ఫామ్ పంపి నేను కూడా ఫిల్ జేసీ పి సల్లవేడ్తా అందరి తోటి అదే ఆప్ ఇన్స్టాల్ జేపిస్తా అందరికి ఎవల్ ఒకటి మున్నా గాంతోని మాట్లాడత ఏ రితోని మాట్లాడనికి అవకాశం లేదు గదా ఇగ
ఎందుకు నువ్వు ఏయ్యొచ్చు ఆ నువ్వు ఈ రోజు ఈ టైం జెప్ తెఇంగా
ఏవల్ నువ్వు తమ్ముడు చెల్లె
ఆ ఇళ్లేదో మోసుకొని వాతల ముగ్గురు ఏతే పన్నెండయితయి
ఎవలు
ఫోన్ నెంబర్ ఇతది
ఆ
ఆ నెంబర్ కి ఏతే పదారైతయ్ ఇంకొక్కటి గోల్కొ ఫోన్ జెయ్ దోస్తలకు ఫోన్ జెతే ఇరవై ఐతయ్ పోంట ఆ చిట్ టీ ఇత్ ఇయ్ గదా ఫ్రెండ్ నంబర్ ఇతే
ఓహో
ఏం ఆ ఆ ఆ అంటే చిట్టి ఫోన్ పనిజెస్తలేగా వాళ్ళ ఫ్రెండ్ నెంబర్లేసుకో ఫోన్ జేసింది అవ్ అలె ఉష్కల బెట్టన ఆ అద అట్ల నాం కె వసు వున్నది అంటున్నది వాళ్ళ ఫ్రెండ్ దాంట్లొ చెల్లె రంబితంది
కొత్త ఫోన్ గావాలని అవద్దం జెప్తండు గావచుర
ఏ కొంట లేదు చి టె అంటంది కొందాం అంటే అందరు ఫార్టీ ఫిఫ్టీ కొంటలంట పెట్టి ఇగ కొన్న ప్ ఇదిగోన ననావుతంది ఏంటి నీక్ ఫోన ఇంగ వాన్నడుగుతాను నీకెందుకు ఫోను దెయ అగు నీకు నాక్కాదు ఇన్ గేమన్నంటే పుల్ల పెడతాడు మద్దెల
ఉంటాంది చెల్లే
అందరు మంచిదె కొన్నారంట ఒక్కొక్కరు ఫోర్త్య్ ఫిఫ్టీ పెట్టు కొన్నారంట
ఒవ్వరు పెదేడ
చ్ ఏ వాళ్ళ ఆఫీస్ల ఈ కొన్ కునపుడె మంచ్ తిరువందానావ్ తన్ రా అంటాంది అన్ని కొనుక్కొపొయ్నావ్ అంటె
ఏపీ నేను నేను కూడ గదె ఇప్పుడూ జత్ యూస్ చేసి సిక్స్ మ సొ యస్సా ఏ వీళ్ళు వీళ్ళ మొఖాలు ఎట్లున్నయ్ రొ
వే టు ఆ కాల్ కాళ్తాంటె బజ్జీలు ఒకే
ఏందే
మా ప్రాసెస్ లొ ఒక అమ్మాయ్
ఆ
ఐఫోన్ లెక్కనే ఉంటది ఫోనూ
ఆ
దొడ్లో అంటె ఫోన్ పక్ పెట్టెసీ అంటె సైటూ వా ఫాంటు ఆమెన్ ఉంటది కదా అయితే మా ఫ్రెండ్ ఒకాస కద ఫ్రెండ్ బంటె ఇ
అంత వచ్చార రాలేదింగ ఎవరన్నఅడుగుతారన్యా
నువ్ అడగలే చూసావా ఫోన్ చేతన్యాలు ఫోన్పక్కన పెట్టినాక
ఏ పరంగ అదెద్దు
ఎందుకో
ఆవి ఇప్పుడొప్పొ వాడు వాడునన్నే మీరెంతా పేరు పేర్ అదె ఐఫోన్ లెక్కున్నది ఐపోన్ లెక్కుంటె సేమ్ ఐఫోనె కెమెరాలు కూడా ఫోన్ మంచిదె ఇంకా నీక్ లెవెన్ థౌసేండ్ క నీకు పెద ఐఫోన్ లెక్క ఉంటది ఏం దెచ్చిర్రు తెల్సా ఈళ్ళు
ఏం దెచ్చిర్రు ఏం దెచ్
కాల్ తల్కై తెచ్చిండు నాకు
ఏం జిన్నె ఎత్తాలొ
చిల్ మొన్న చికెన్ దెత్తే నేన్ తినన్ గూడ తిన్ల్య
ఏ నిగొజ్జరం వచ్ ఫోను ఈచ్చి
నీ తిన నెహె వెళ్ళు
ముందు చికెన్ పట్ దెప్పియడం పెట్టుకొనీ అక్కదెచ్చిందేమో
అయితె నచ్చ దైతె ఏ అన్ అయ్ పేనట్టె ఇంక మూడ్ నిమ్షాల్
ఇంక మూడ్ నిమ్ష చాలా అంతనే నన్ కూడా ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ లొ దిగుత
మొన్న నేను చిన్నోడు నిన్నా
అవ్
మంచిద ఇన్వాట్ త్రీ త్రీ అర్చయ్ ఇద్దరికి నా క ఇది మల్గవాడద అంటే వాడు బతాలు కొనుకుంటాడుట జిమ్ పోతాడుట లేకపోతే
జిబగా బట్టకో పక్కన ఇంటి ద ట్ట బట్టల్ ఉన్న ఎప్పమ మీ ఉ కురయదు
ఆ ఫోన్ చబలే పెట్టుకోరా ఆ చేతులు ఎందు పట్టుకుంటాను
ఏగత అంత రాబ
ఆ నేనేం మాట్లాడద మా మద్దల పుల్ల ఎత్తండు మమ్మీ వాళ్ళకు పోన్ంద నీక్ ఫోన్ ఎందుకు ఇది ఎందు కదా అంటానుక ఆ మధ్యలో పుల్లలు పెడదాను
నీకూడ ఒక ఫోన్ వత్తందా మాకు వచ్చినప్పుడే అని సప్పుడేకుకుంటాడు
అ బరిగి
వారికి ఇప్పులేదు అప్పు లేదు వరక ఏద పోయలేదు
మమ్మే అది ఇటు ఇటు రవాలి అది ముందుగా ఇది ఇక్కడ ఉండాలి. అడ ఆలర్డి పైపు ఉన్నది కద ఏం చెత్తనవ్ పది నిముషాలు దివుడేనా
ఇంటిలో పనులు చూస్కోని చెప్పలేదరా పక్క స సెవన్ ఫైవ్ సెవ కన్నఅయితది
ఆ
పడితుంది మ్యాక్సిమమ్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్
అదే సికింద్రాబాద్ నుంచి అక్కడికి ఎక్కుతే గంటనార ఇప్పుని ప్లానింగ్స్ మ ఎక్స్ప్రెస్ ఇచ్చిన పోయి రోజు గంట కరెక్ట్ ఏ ఫైవ్ ట్వెల్వ్ థర్టీ అయితే అంటే ట్వెల్వ్ ట్వంటీ కి అడ దిగినవ్ తనుడ్ తగడకవదీస్ తీస్కొని పోయి ఎక్కినం
ఇదేదో బస్ మిస్ అయితుంది కదరా
ఆ బస్సు మిస్ అయితే గంతే ఇగ ట్రైన్ మొన్న మళ్ళా బస్సు లోకే పోయేటోల్లం.
ట్రైన్ పోయిందటగా ఉరికి పోయి ఎక్కిండ్రటగా ఉ అ పాపదా నువ్వు తొందర ఎక్కి
ఆ ట్రైన్ ఎట్ కరెక్ట్ ఏ టైమింగ్ స్టార్ అవుద్దో టెంకే స్టార్ట్ అయితాంది
ఒక్కొక్కసారి ఏ టైమ్ కి ఉంటుందో ఆ టైంకే స్టార్ట్ అవుత ఒక్కొక్కసారి టెన్ డేస్ డిలే అవుతది ఒక్కొక్క గంటలు కూడా ఒక్కొక్కసారి
తీయ్యాల కరెక్ట్ ట్వల్ ట్వెల్వ్ థర్టీ టూ కండె ట్వెల్వ్ థర్టీ టూకే ఆన నుంచి స్టార్ట్ అయింది
అవునా చిన్న తమ్ముడు ఏం చేస్తుండు
పైప్ చప్తాను మరి పైపు కుట్టేనే ఉన్నది
అవునా పెద్దోడు ఏం చేస్తాను పెద్దోడు ఎంద ఉన్నారు సార
ఆ చెత్తడు పైప్ మోర్లకెళ్ళి ఇత్తాండు అ
అచ్చిలు మళ్ళా స్టార్ట్ చేసిల్లా
అవు వాళ్ళ ఆ నుంచి వచ్చి చికేన్ అవి తెచ్చిండ్రు మళ్ళా ఆడ టీ కాడ అందుకే నైట్ కొను
ఎవరి ఎక్కడ పడుకుంటాలో
వు అందరకి కూకూండా పడుకుంటలేరా
ఆ ప్లేస్లేదు
అవునా నువ్వు తమ్ముడు ఒక్కొక్కలు కొట్టుకుంటున్నార
మేమున్న న
ఆ పెదమ్మ కదా పెదడాడి ఇక్కడ కోతింటికాడ ఎవరు పడుకుంటలేర మన ఇంటికాడ
కొతిల్లే ఎడా గోడల్ అదేమన్ స్క్రూ డ్రైవరే
ఉహామ్ అచ్చా
అ బండ అయిపోయిందని పై పెడతారా మళ్ళా అ బాయ్